మా
నీతో మాట్లాడుతున్నపాటు మా ఆన్న ఫోన్ చేసిండే మే నాకు ఫోన్ రాలే
ఆ
ఉ తర్వాత మళ ఆ ఇప్పుడు ఇప్పుడు నేను ఫోన్ నీతో మాట్లాడుతున్నా కదా మ అన్న ఫోన్ చేసి సౌండ్ వస్తుంది కదా
అవును వస్తది అప్పుడు మాములుగా వస్తే ఆట్నే కనుక్కుంటున్నాము ఫోన్ వచ్చిందని ఇప్పుడు రావట్లా
ఆ రావట్లే
అందుకే ఎవరు ఫోన్ చేసిన అర్థం కావట్లే
అర్ధం కావట్లే చూస్తే అర్థంమయితుంది ఆ
నేను మామలుగా ఫోన్ చూస్తున్నా కాని ఒక సారి ఫోన్ వచ్చింది నాకు గానీ ఫీచర్లా
అన్ని ఈద్ నా కూడా మా అమ్మ పోయి వచ్చిపోయింది ఫోన్ చేసి రింగ్ అయితుంది కానీ ఎత్తలేదు ఏదమ్మా ఫోన్ చేస్త రింగ్ అయితుంది ఎత్తలేదు అంటే నాకు ఫోనే రాలేంటంది మా అమ్మ
అదేట్లా ఇప్పుడు అర్థమావట్లా
ఒక రోజుమ అతే సాండకి ఫోన్ చేసినార రీసెంట్ ఎవరో కా కాల్ ఫార్వర్డింగ్ అయింది ఇవరు మొగళ్లు సానియా అని అంటుంటే ఆ చెప్పుంటున్నారు అడేమ ఎత్త్తినటు చు అనిప్పపిస్తుంది కానీ వాళ్ళేమి వేవర వేరే వాళ్ళ మాట్లాడుతున్నారు మళ్ళీ కట్ చేేసి మళ్ళీ చేస్తే సానియా ఏం సానియా ఎవరికి ఇచ్చినావు అంటే నేను ఎవరికి ఇచ్చినాను నా కాడే ఉంది నా ఫోను అంటుంది
అట్ట బోత ఇడు ఒ ఒకసారి కొన్డు కొను కొనసార్ ఫార్వర్డ్ అవుతాది కదా ఆసానిగా అసలు ఇం రాదు మే మా సానియ వాల్ల బొక్క మే కేసు ఇప్పుడు ఫోన్ కాల్స్ అ పిల్లకి మూడు కాల్స్ చేేస్తే మూడు అసల్ మూడు కాల్స్ ఆ డిస్ కనెక్టింగ్ అయిపోయి నాకు జీరో పడిపోయింది జీరో సెకడ్ ఎందు కల ఏమి యూస్ లేదు నాకు
నేను అయి మీతోఓ రోజు ఆ రోజు మాట్లాడినా పది నిమిషాలు ఇ అంతే మళ్ళ ఇప్పుడు నీకు చేసినా ఈ మీకు చేసిన మీకు ఫోనే పో నేను డిస్కనెక్టింగ్ అని వస్తుంది మాకి
అవును డిస్కౌంంటింగ్ అని వచ్చినప్పుడు వాళ్ళ రేటింగ్ ఇమని అడుగుతుండ్రు ఏం రేటింగ్ ఇయ్యాలి వాడ కాలు ఏమో లెక్కలోకి తీసుకుంటుండారు కాలు ఏమో సరే కాలు లెక్క కి తీసుకుపోని ఇంకొకలకి చేసి ఆ కాలు కవర్ చేయాలనుకు లెక్క లోకి తీసుకుండి డేటింగ్ ఏమంటడి సున్నా ఇ సున్నా అయ్యాల్సింది టిస్తున్నా ఒక సున్నా సెకండ్ లో మాట్లాడిందని వాళ్ళే చెప్తుంట ఏం రేపింగ్ అ అనమాట
అదే కదా పది నిమిషాలు అయిపోతే వాళ్ళు కట్ చేస్తుండ్రు
డిస్కనెక్ట్ంగ్ అయిపోతుంది సానియాకి కుడా నాకు
అవునా నాకు బాగా నచ్చింది సానియాతో
నాకుస్తరా ఒక్కసారి ఒక్కే ఒక్కసారి మాట్లాడింది చేసిన మిగతా రెండు సార్లు తనకి అనవసరంగా చేసినాను నిన్న చెప్పినా నీకు అనవ సంగా చేసినాను నేను నాకొద్దు అంటే నవు అ ఉంది నేనేం చేయమంటావ్ నేను ఓపెన్ చేసే పెట్ను నేను రావట్లేదు అంట
యాతరుకురాలే వస్తా మళ్ళ సోమవారం
ఎవరు ఊర్ల వాళ్ళ అడుగుతుండ
జుహీద్ గార్డెన్ వచ్చినాను యజుహత్గాడు నాడు మళ్ళా తణుకు వస్తా లని చెప్పింది మామ్మ ఇంటి పక్కన పిల్లలకి అని వచ్చింది పెద్దమ్మ జుహయార్ రాలని అడుగుతున్నారు
అవు ముంట పిల్లు తీసు పత్రక నీ
ఆ ఆ ఉమె మనం ఉన్నత సేపు ఏయమంటరా అటు పక్క కూర్చున్నక కొట్టడము ఏదో ఒకటి చేస్తా
ఏదో ఒకటేసి వాళ్ళు ఏడ్చుకుంటా వస్తు వాళ్ళు ఇన్నారు ఇన్నారురని మనల్ని గయి వదిలిపెట్ట అంటూ మన నా ఆడే ఉండమంట మనం పిచ్చు పట్టు ఆ ఏడ ఉం బల్ రా తీసుకుంట వాళ్ళకి తొమిదిలు గట్ట ఆడుకోవాలనుంటడి బిల్లు ఏమో తీసుకోమంటారు తీసుకున్న
తీసుకుపోతారు అంతే
మా పిల్ల అయితే రోజుకి ఎన్ని కంప్లైంట్ ఇచ్చిది తల్లి
వీకి ఇంకా మాటలు రాక ఊరికే ఏడుస్తాడు ఒకసారి ఆ అక్కడ ఎడు ఇ చక్కనే నోరు కూడా మోపిస్తారు పిల్లలే
విసుకొస్తుందిట జాస్తాం ఉంటే
ఎక్కుపోతారుమే దొపోయి కింద పడేసి మొన్న మోఖము పెదగు కొరుక్కకుని మఖలుసి ప్ గక్కుపోయి తీసుకొని వచ్చిండ్రు ఇంటికి ఎవరు వాాడేస్తుందంటే వాడే పడిన్నాడుంటే వాడట పడతాడు వాడి సైకి దతుటేది ఇల్కలా ఇదికు మనం ఇటు తిట్టకపోతే కదా ఊరల్లా తిుకొనిస్త వాడిని ఇడు మన పలెట్ పట్టూర్లు అయితే సరిపోయింది ఆడవాళ్ళ వా దిక్కులు న్నది ఇప్పుడు పాపం ఏడుస్తున్నాడు ఏమో
ఎద్దని స్ కలాక
ఆ వాళ్ళ నానమ్మ అసలు అలవాట లేదు వానకి ఆ మక్క ఫైవ్ మంత్స్ అన్నప్ప నుంచిద అ ఇడ వచ్చింద ఆ ఈడ అలవాటు అయిపోయింది ఇ వాళ్ళ నానమ్మ అసలు ఇ వాళ్ళ నాను లేతే అలవాట్లే మా బావ ఆయన బయటి పోతే
మా పిల్ల ఏం జట్తుంది తెలుసా నిన్నవళ్ళ అమ్మమ్మనీ వాళ్ళ నాయనమ్మనీ
ఆ
యందరు పదా లేకుండా పారాదు
ఆ
బయట కూర్చో పొ పోయి
ఆ
నువ్వు ఇంట్లోకి రావద్దు అంటుందంట ఏంది ఎప్పుడు పోరు దేవుడా దేవుడా ఓయమ్మ ఓయమ్మ అంటా ఉంటే ఏమంటుంది నేను బోన్లో ఉన్నా ఆమె ఎప్పుడు మా అమ్మా దేవుడా దేవుడా అంటుందంట ఎప్పుడు స్వామి స్వామి స్వామి స్వామి అమ్మా అమ్మ అంటున్నవే దెరివి కొజ్జా
ఆ
ఈ కొజ్జం జూడే మా స్వామి స్వామి అంటుంది ఆ నాక్ నవ్వి నవ్వి పడుతుందా అవుని కొజ్జా దీ అంటుంది. అరిడబ్బులిరాదమా. డబ్బులు ఇయిరాదు. అనేద్ అం ద డా దగ్గర డబ్బులు లాకోచ్చి వాళ్ళమ్మ చేతికిచ్చిందంట
ఆ
పోతవ పోవ నువ్వు పోయి మళ్ళ సెకండ్ ఫ్లోర్ లో మాక్కోళ్ళు ఉండేది.
ఆ
అడ మెట్లు బయట ఉంటాయి. కదా అడ్ పోయి కూర్చో మంట్ అన్. పోయి కూర్చో పో ఆడ కూర్చో పో ఇ ఇంట్లోకి రావోద్దు
ఆ
అ అంటుంద్ అంట మాక్క నిన్న అరుస్తుంది ఆమ్ పెమ్ పండు ఇటు రా అని
ఆ
ఓమ్మె ఓమ్మె ఎందమే నువ్వు అంటుంది ఆ పిల్లల్లు చిన్న పిల్లల్లు అమో పెద్దమ్మో ఏందమయి నువ్వు ఇంట్లో కూడా రానివ్వు ఏందమయి నువ్వు ఇట్లా తయారయినవు. అంటే
ఉమ్
తుందా ఆ ఏమి పోయి ఆ ముఖం కేస్ కొడుతుందంట
ఆ
నేనన్న ఆమ్ వస్తారు ముస్తమంటే
ఆరే నీ హీ
అసలు పొమ్ అని చెప్పతానే ఉంటది ఎప్
ఊమ్ వీడు కూడా అంతే మే వాళ్ళ నానమ్మ ఫోన్ చేసిందన్ కో విడియో కాలు దోబ్బుతుంటాడు పచాక్ మాట్లాడి మళ్ళ వాళ్ళ నానలు మాట్లాడితే వాళ్ళ పెద్ నాన్న మాట్లాతాడు అళ్ అమ్మమ్మ నానమ్మ మాట్లాదిండ్ అనుకో దోబ్బుతాడు నాన్నా నాతో మాట్లాడవు కదా నిప్ పెద్ నాన్న మీ నాన్నే కావాలా నేను వద్ ఆ సర్లే నేను చూసుకోలేన్ నువ్ ఊర్ కోచ్చినవ్ అప్ నిన్ బెటుకేత్ పో ఫోన్ లో వాకింగ్ అంటుంటాది
అబ్బా అహ్ వాళ్ళకి అంతే కొంత్ మందికి నాన్నమలు అంటే నచ్చర్లే
ఆ
వాలెంత వా వాళ్ మ్య వాళ్ళు ఎంతైనా చూడ అమ్మమ్మ లు చూకున్నట్టు మనం చూసుకునట్
వాళ్ళు చూసుకోవడం కష్టం నిజంగా
చూస్
మాన లక్క ప్రేమ అవన్నీ ఇప్పుడు జి అన్న వాళ్ళు ఊరికే మానవరాళు ఉందంటే ఉందిన్న ట్టుగ చూస్తారు అంతేగాని
పైకి మన ముందే చూపిస్తారు ఆక్టింగ్ లక్క
అంతే
వాళ్ళకంతుం డదని వాళ్ళ పంతలు మన అమ్మలఅయితే వాళ్ళుకపోద్తే వాళ్ళకి గుంజుతనే
ఆ మా అమ్మ కూడా వచ్చిన తర్వాత బాధపడుతుంది మళ్ళ రేపు నాలుగు రోజులకే వస్తుది కదా మా అన్న కూడా మా అమ్మ నాకు బాధ లేసి పోయింటి పిల్లలు అంటి ఉమ్ మా నాన్నకితే అసలు ఇష్టమే లేదు పంపియాడము ఇంకా టైం ఉంది దా ఆరు బడే ముందర పోయిం తే బాగుండు అంటే ఇప్పు స సిచ్యుయేషన్ బాలేదు మళ్ళీ లేటయితే అన్న అయితే ముంది మా ఈ ఊర్లో మా అన్నకు బాలేదని చెప్తి కదా
ఆ
మళ్ళీ ఏమన్నా అయితే అందుకని పోసి పంపిచ్ నఁ పోసి వదిలిపెట్టొచ్చినాక ఏం కాదని ఆయన లేదు ఆయన వయసాయిననే మే పెళ్ళయింది మొన్నే కొడుకు పుట్టాడు కొడుకు గుడు
అంటే కుర్రాయినేనా ఏమైంది ఏమైంది మే ఏదో చెప్
గడ్డి మందుదాగిండు
ఆ
ఉం
వాళ్ళ వైఫ్ ఇద్దరు గోడబడిందుకు ఈందాగేష్ గొడవ
ఈనే దాగెస్ అంటే బ బెదిరియనీకె చేసిండు అది కొంచం ద అదే గడ్డి మం చానా డేంజర్ అంట
ఆ అంటే ఆయన కొంచెం యాక్టింగ్ చేయాల్సింది కొంచెం మామూలు తగాల్సింది సీరసది కాకుండా
ఆల్రెడీ అయినా మందు తాగిండు అ మందు తాగి మళ్ళీ ఇద్దగిండు ఇంటికొచ్చి
అవును జులాయి గులాయినా వాళ్ళ వైఫ్ అంటే వాళ్ళ వైఫ్ అంటే గొడవ పడిద్దే బాగా లేకపోతే ఆమె కొంచెం అమాయికిరాల
అమ్మా పెద్ద గొడవ మా ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటంది బయట గుండకూడదు ఎప్పుడు ఇంట్లోనే ఉండాలంట ఆయన వాళ్ళ అత్త మామ ఇంట్లో ఉంటే ఆ ఆయన మంచుడే ఆమెనే అతికింది మళ్ళీ ఆమె ఊరో కాదు సొంతం వాల మేనత్త త్త బిడ్డని ఆ అన్నకు మేన్నత్త బిడ్డనే వాళ్ళ అత్త మామని ఇంట్లో ఉంటే బయటికి పంపించింది
ఊ
ఆ ఇగ వాళ్ళు సపరేట్ సపరేట్ ఉంటారు వాళ్ళ అత్త వాళ్ళ మామ ఇవి అన్న మళ్ళీ అన్నకి అన్నున్నాళ్లే
ఆ రోజు తాగినప్పుడు గొడవ అవ్వలేదు అయితే నీవల్ల తగిండు అదీదని
ఆ వల్ల మామ కొట్నాడు ఆమేని నీ వల్లా నే నా కొడుకుదాగినాడు అది ఇదీదని కొ
అప్పుడే ఆ అప్పుడేం చేసింది కామ్గా ఉందా లే తే
కామ్గానే ఉంటుది ఏం చేస్తుంది నేను ఏమన్లే మేమేం గోడవా పడలే అంటే ఆయన్న వాళ్ళ అమ్మలు ఇంట్లో ఉండంట
ఆహా
ఫోన్ చేసి తిన్నెకి రాని పిలిచిందంట వస్తున్నలె అన్నాడంట అన్న న కొడు నా ఇంట్లో తిననోస్తాడు కదా రా ఆని పిలిచినావ్ ఇంటికి వచ్చిన నాక ఏమ అన్నావో ఏమో వాడి తాగి నాడు అని గొడవ ఐదు లక్షలు ఖర్చు అయంది కానీ ఇప్పుడుకి ఇంకా క్లియర్ గాలే
ఐదు లక్షలు అం ఉందవలకు డబ్బులు
ఆ ఉందండి బాగా
మరెం గవలె ఖర్చు వెట్ ఊ అంతే లే మరీ ఎవరేప్పుడు ది నిజంగా ఆయనకి బ కాల రాసిపెట్
ఇప్పుడు కూడా టూ మంత్స్ గ్యారెంటీ ఇచ్చినారు టూ మంత్స్ లోపు కోలుకుంటే కోలుకుంటారు లేకపోతే లేదని
ఉ ఇప్పుడు ఆయన ఏం జస్ట్ తిన్టుడు అలాంటివి చేస్తడా తిరగడం అంటే
ఇంట్లోనే ఉండాలి ఆయనంగా అది బాడీ మొత్తం స్ప్రెడ్ అయింది అంటే తిరగొచ్చు తిరుగుతున్నాడు జాగ్రత్తగా ఉండాల ఇంగ
అంటే ఇంక అప్పుడు ఏం చెయాలి వీళ్ళ వైఫ్ గొడవలు పడకుండా పద్ధతిగా ఆయన బాగా కేర్ తీసుకొని చూడాలి
నేనైతే మీ ఇంటికి గ రాను నువ్వే మా ఇంటికి రా అంటే వాళ్ళ నాన వాళ్ళు మా పక్క ఊర్లో ఉంటారులే వాళ్ళింట్లో పోయి ఉండొచ్చు ఉన్నారు రెండు రోజులు ఇదేమో దానికి
ఏం చెప్పిండు వాళ్ళ నానా ఇంటికి రావద్దు
నేనైతే నీ నేనైతే నీ ఇంటికి రాను రా నీ పెల్లాం వళ్ళ ఇప్పుడు మేము గోడవపడి పోయినాము
అ
నువ్వే రా ఆడికి వస్తే నేను చూసుకుంటా నిన్ని ఇప్పుడు ఇక అన్నకు అన్ని రోజులు హాస్పిటల్లో ఉండి చేసింది వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అత్త వచ్చింది
ఇప్పుడు ఆ అబ్బాయి యాడున్నాడు వాళ్ళ అమ్మోళ్ల దగ్గర
ఆ వాళ్ళఅమ్మోళ్ల దగ్గర ఉన్నాడు పెళ్ళామొస్తే రమ్మను ఆ మళ్ళీ గొడవఅయ్యిద్ది ఏదో ఒకటి అయ్యిద్ది యాడుండిచ్చింది హేమ మొన్న పొయి ూ రోు మళ వచ్చింది మళ్ళీ దొడుకొని వచ్చింది ఆ నీ ఇష్టం రా మా దగ్గర వస్తే ఉంటే బతుకుతావు నువ్వు దాని మాటలు విని పోతామంటే నీ సావు నువ్వు సావు మాకు సంబంధం లే ఇంక అని చెప్పినారు ఏంది ఇది జరిగి కూడా దాదాపు ఆ నెల అయితుంది నెల నుంచి నెలలో ఐదు లక్ష లక్షలు డబ్బులు అయిపోయినాయి ఈ పిల్లోని కి ఇప్పుడు క్లియర్ కాలేదు అని వాళ్ళ బాధలు వాళ్ళుంటే ఇది గొడవలు పెట్టుకుంట ఇది చేస్తుంది
మా ఆయన జాగ్రత్తగా ఉంచడం బెస్ట్
మ్మ్ మళ్ళా ఆమె నిండు మన్ షి
అదే నిన్న మనిషి కదా వాళ్ళ అమ్మోల్ల దగ్గర పోయి నువ్వు ఈడున్న ఈడుండను బాగా బాగాలేదా బాగా చూపించుకో మీ అమ్మోల్ల దగ్గర నా దగ్గర ఎందుకు లే మళ్ళీ
అబ్బ మొన్న అంత కాదు మే తల్లి ఆయన్న ఒక నిమిషం కనపడికపోతే మళ్ళీ ఇంగా తనకలాడుతాది ఇంట్లోనే ఉండాలన్ ట్ట బయటకి పోకూడదు అంటది పొలంలో పనికిపోతే ఇంక ఎంతసేపు రా రా అంటది ఇంగ పొలంలో పని చేస్ కొద్ద
మ్మ్
ఆ నువ్వు వచ్చి చేద్దువుర అని ఒకరోజు తూసుకోపోయి చెపిచ్చినాడంట ఎట్ట చేస్ సా చెప్పింది
ఆడ అయింది జూడు పది నిమిషాలు నువ్వు చెప్పిన పది నిమిషాలు ఎప్పుడో అయింది పన్నెండు నిమిషాల అయింది
ఏంది మళ్ళ కట్ చేయల వాళ్ళు
నువ్వు కట్ చేస్తావని ఆగున్నాను ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తేనే వాళు వింటారు